హలో బన్నావ హు బన్న నువ్వు బన్నావ
ఆ బాగున్న తిన్నా
ఉ తిన్నా ఇప్పుడే ఫాస్టింగ్ ఓపెన్ చేసి హు
ఏం చేస్తున్నారు
అబ్జర్వేషన్ రాసుకోలని కూచున్న
అవునా
హూ
నేను ఇంకా రేపు ఇంటికి పోదామని బ్యాగ్ సర్దుతా ఉంటి
ఆహా మొన్నాడు ఉగాది కదా
ఆ అవునం ఇంకా ఈవినింగ్ ఆకలేస్
ఎంత చేస్తారా ప్రిపరేషన్స్ అన్ని రే పోయి చేస్తార ఇంట్లో
ఆ చెయ్యాలి కదా ఇంక
పిండి వంటలు ఏమన చేస్తార
పిండి వంటలంటే ఓలీగా
హు హు
ఉ
ఇంకా ఏమైనా స్నాక్స్ తిన్నార
హు తినం
బయటకు వెళ్ళి తిన్నారా పీజీలో
బయట బయట కెళ్ళి ఇంకా బిర్యానీ తినాలనిపిస్తే
హు
బిర్యానీ స్టటర్స్ తినేస్తి ఆ అవునండి అరబిక్ రెస్టారెంట్ అనీ దగ్గరలో ఉంది మా
పక్కలో ఉన్నదా
ఆ
ఉ బాగునినింద అక్కడ టేస్ట్
ఆ బానే ఉంది ఒకో అంటే ఒక్క రోజు ఒకో లాగ ఉం తది
ఊహు మీ ఫ్రెండ్స్ తో ఈరోజ ఏం స్పెషల్ లేదు ఫ్రూట్స్ తినిన్న ఇంకా పొటాటో ఇవి చెస్ కొని పొటాటో బజ్జీలు వేసేస్తాను ఇంకా మా అమ్మ అన్నము కూర చేసేసినింటే ఇంగ సరేలే అని అది లైట్గా పొటాటో బజ్జీస్ చేసుకొని తినేస్థిమి
హు
ఉ ఇంకా బనాన మిల్క్ షేక్ చేస్తాం అనుకున్నాం కానీ ఎందు కులే ఊరికే మళ్ళ అన్నం తినరనీ
రంజాన్ షాపింగ్ బాగయిందా
ఉ అయ్యింది బాగ అయ్యింది అయిపోయింది ఎట్లో ఎన్ని సార్లు పోయినారో మనన్ పెళ్లికి అసలు షాపింగ్కి. ఈ రంజాన్ వస్తే సాల్ అసల్ బట్టల్ రేట్ ఎంత పెరుగుతుందంటే పా అందులో గుడ ఉగాది గుడా ఉంది.
ఇంగ ఇప్పుడు పండుగలప్పుడు బాగా దంచేస్తారు కాస్ట్స్ అంతా
మ్ మీర్ కొనేసారా
ఎప్పుడన్న ఒకసారి కొంటా అంటాము పండుగ రోజే అని కాకుండా
మ్
చిన్నప్పుడైతే ప్రతి పండుగకి కొనేవాళ్ళం కదా ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ దానిపైన ఇంట్రెస్ట్ పోతది.
మ్.. ఇంగ మాది ఇది పెద్ద పండగ కాబ కాబట్టి ఇగ మేం కొంటా కొంటాం. ఈ పండక్కే ఎక్కువ
ఎక్కొ పండగల్ వస్తా ఉంటయి కదా
ఉమ్ ఇంకా మీ రోజు ఎట్ల జరిగింది. కాలేజ్ వెళ్ళినారా
వెళ్ళాం. మార్నింగ్ ల్యాబ్ జరిగింది.
మ్
ఇంకా అది ఒక ఎక్స్పరిమెంటే చాలాసేప్ పట్టేసింది. అట్లే అయిపాయా టైం
హ్మ్
ఇంకా మధ్యాహ్నం తినేసి ఇంకా క్లాల అది ఇది అని అనుకున్నాం.
మ్
ఆ ఇంగ ప్రాజెక్ట్ చేద్దామే అనేసి ఇంక పర్మిషన్ లెటర్ రాసి
మ్ మాకు ఈరోజు మార్నింగ్ ల్యాబ్ ఉండింది. విఎల్ఎస్ఐ త్రీ అవర్స్ ల్యాబ్ ఉంటే ఆ సార్ వన్ అవర్ ఇలా వన్ అవర్ పైన ఎక్స్ప్లెయిన్ చేసాడు. తీరి ఏందో తిరీ క్లాస్ అనుకుంట అన్నాడో ఏమో తెల్దా ఆ సార్
ఇంకా వన్ అవరే చేసేస్తే దొరికేదే మూడు అవర్స్ అది కాక
అ దాంట్లో ఈ సార్ వేస్ట్ చేసేస్తడు. తీరి క్లాస్ అనుకుంట చెప్తాడో ఏమో అసలు
మ్ అంత సే లే
మ్...
ఎలా పర్ఫార్మ్ చేసేదెప్పుడు అదేమంత ఈజీగా వస్తది అవుట్ ఫిట్
ముందే ఆ విఎల్ఎసి ల్యామ్ ఎట్లో దొరక్క దొరక్క దొరుకుతుంది.
అవునులే అది ఏదో సాఫ్ట్వేర్ కొందర్కే ఉందంట కదా కొన్ని సిస్టమ్స్ ఓకే
ఆ
అదే గవర్నమెంట్ వాళ్ళు ఒక్కొక్క కాలేజ్కి కొన్ని కొన్ని ఇచ్చారంట యాక్సెస్
మ్ మ్ అవును
మ్
అసల్ ఏందో అట్లా వన్ అవర్ వేస్ట్ చేసేసినాడ సార్ ఇంకా టూ అవర్స్ ఉనిన్నయి ఆ టూ అవర్స్లో ఏం ఏం చేయాలో దిక్కు తెలిదా ఆ సార్ ఏమన్నాడంటే అహ మేడం ఏమన్నారంటే ఫుల్ కస్టము సెమి కష్టం అన్నాడు. నేన్ అది మెథడ్స్ అని తెలీక క ఏందో సర్కిట్ ఉంటుందేమో లే అని దాన్ని బేస్ చేసకొని ఏమన్
మ్ ఫుల్ కష్టమ ఒక సర్క్యూట్ అనుకున్నారా మీరు
ఆ అట్లా అనుకోని ఏం చేస్తారని మీంటే సెమీ కష్టం అని చెప్పేసిన కానీ మేం మే ఏం చేస్తాన్ది ఫుల్ కష్టం
ఆ ఒకసారి వాళ్ళు క్లియర్ గా కూడా చెప్పకుండా ఊరికే చెప్పేస్తారు
ఆ ఆ
మనం అట్లే ఫాలో అయిపోతాం మళ్ళీ మనల్నే అంటారు ఏంటేని తెలుసుకోకుండా గుడ్డిగా ఫాలో అయ్తారు కాని
మ్ అసార్ సర్క్యూట్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసాడంటే హిస్టరీ నుంచి వస్తాడు ఎ ఎట్ లోచ్చింది బి ఎట్ లో వచ్చింది దానికి కాంప్లిమెంట్ ఎట్లా వచ్చింది అట్లా
హ్మ్
ఇంగ వేరే వాళ్ళ దగ్గిర సర్ వేసింటే వాళ్ళతో ఇప్పించుకని కనెక్ట్ చేసి మెట్లో వట్లా
హ్మ్
నేను నా ఫ్రెండ్ ఇద్దరం కూర్చొని మా ఇంకో ఫ్రెండ్ వచ్చి మాతోనే కూర్చొనింది మన వేరే పిల్ల పిలిచలిగి వెనకాల వెళ్ళిపోయింది
ఆ
మళ్ళ వచ్చి కనెక్ట్ చేసాను వైరింగ్ చేసానము వస్తాడు ఆ చెయ్ చెయ్ బినా చేయ్ బినా చెయ్ ఏమి ఇంత స్లో అంటాడు
మనమేమీ రోబోలమా
ఆ మళ్ళ మొత్తం తీసుకొని ఆ యప్పనే చేసేసా
ఊ ఎ ఎలా ఏమి అని చెప్తే స్టూడెంట్స్ చేస్తారు వాళ్ళకి తెలుస్త ది వాళ్ళే చేస్తే ఏం వస్తది
మళ్ళ వచ్చి యం ఇంకా ఏమంటే మొత్తం ఆ యప్పనే చేసేసి సింబల్ క్రియేషన్ కూడా ఆ యప్పనే చే టెస్టి ఆ లాంచ్ కూడా చేసేస్ తి అవుట్ పుట్ రాలేదు మళ్ళా ఏందో వి డి డి గ్రౌండ్ అవి తీసి సిమ్ బల్స్ సింబల్స్ పెట్టినాడు ఆ ఆ పెట్టినాడు మళ్ళా ఇన్పుట్స్ ఏ బీ సీ నన్ తీసుకొని అన్నిటికి అక్కడే కనెక్ట్ చేసేస్నాడు డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకోకుండా
ఊ
ఇంగ సరేలే అని అవుట్ పుట్ వచ్చింది ఆ ఔట్ పుట్ మేము సాలిడ్ లో పెట్టుకుంటా డిమి అంటే కొంచెం బ్రాడ్ లని స్టైల్ చూసాంటిమా ఏం కనిపిస్తుంది అసలు పెట్టే లోపల కూడా ఆగడు ఏం కనిపిస్తుంది మీకు అట్లా అదే సార్ చేంజ్ చేస్తాన్నాం సార్ చేంజ్ చేస్తానాం సార్ అంటే ఆ చేం ని ఛేంజ్ చేయ్యి ఆ సాల్ట్ లో పెట్టుకోండి అంటాడు మళ్ళా
ఊ భలే మాట్లాగున్నా
ఊ అ ఇంకా ఎట్లో ఆ నీ ల్యాబ్ గడిచిపోయింది మళ్ళ ఆఫ్టర్నూన్ లంచ్ ఇంకా మా ఫ్రెండ్స్ తింటా ఉంటే నేను కూర్చొని ఫోన్ చూసుకుంటాంటి ప్రాజెక్టు దేనిపైన చేస్సన్నారు మీరు
అయోటి బేస్డ్
ఉ మా కుడా మినీ ప్రాజెక్ట్ చేయాలంటే ఏం చేయాలో అర్థం కాలేదు
ట్రీట్మెంట్ లోపు చేయాలంటారు కదా ఒకటి ఏదో ఒకటి నేను ఈ ప్రాజెక్ట్
ఉ మేము ఒక ఐడియాతో హెచ్ఓడి దగ్గర వెళ్ళింటి మా సా ఎన్ని క్వశ్చన్స్ వేసాడో ఎట్లా బస్ మానిటరింగ్ అంటే ఎట్లా ఎట్లా అంటే కౌంట్ వస్తుంది అంతే కదా బస్ నెంబర్స్ ఎ ఎట్లా డిటెక్ట్ అయితాయి ఐ సెన్సార్ ఏం చేస్తుంది అట్లాంటా అడిగా
ఆ బస్సు స్పెసిఫిక్గా అంటే ఇంకా ఆర్ఎఫ్ ఐడి వాడాలా
ఉమ్
గది కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడుతుంది అనమాట
ఆరఫ్ఐడినా
ఆ ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ కొనాలి గదా
హుమ్
లేకపోతే ఇంకా లేకపోతే మన క్యూఆర్ స్కానర్తో అలా ఏమైనా ట్రై చేయండి
యాప్తో హో మా మేడం కూడా చెప్పింది అది రొటీకి న అయిపోంది ఆలా ఫ్రైడ్ రైస్ అని ఇకా
బయిప్పుడారే సైడింగ్ క కాలేజెస్ లో స్కూల్స్ లో టోల్ ప్లాజా దగ్గర అంతా అలానే ఉంది కదా
ఉ
హ
ఇంకా మండేనే నా వచ్చేది ఇంకా డైరెక్ట్
అంతే ఇంకా హాస్టల్ కాబట్టి మేము ఇంకా ఎప్పుడో దొరికినప్పుడు అట్లా ఇంకా తీసుకో కదలీ వాల్
మా మేడం పర్మిషన్ ఉ పర్మిషన్ చిన్ని చిన్ని ఎట్ల ఇచ్చిందంటే సెవెంటీన్ నుంచి ట్వంటీ వన్ వరకు అంట ఆడఫ్ ఫోర్ డేసే హాలిడేస్ వెళ్ళిపోతాయి
ఆ అదే కదా ఇంకా ఇంట్లో ఇంకా అట్లా ఇట్లా అయిపోతుది ఫ్యామిలీతో దీన్ని ఆడ చేస్తుడి
చి చిహ్నా సలు రే ప ఒక రోజు పర్మిషన్ ఇచ్చినా కూడా అబ్సెంట్లే పెడతాన్నాయి
మీకు మీ ఫ్రెండ్స్లో ఎరా చెప్పేవాళ్ళు క్లాస్లో
ఈ అవనా ఎవ్వరు లేరు ఒక పాప ఉంది ఆ పాప నా ఫ్రెండ్ ఏం కాదు జస్ట్ ట్ వెళ్ళిలో ఒక పాప ఉంతే ఆ పాప ఆ పాప పట్టించుకోద మేం పట్టించుకో ఆ బాబకి చెప్పినా చెప్పదని మేమే గమ్మన అయిపోతున్నా ఇంకేమి ఇంట్లో అందరు బాగున్నారు ఫోన్ చేసినారా ఇంటికి
క్లాస్ లో కోఆర్డిేషన్ కొ మంచిగా ఉంటే
అందరికిీ ఉంది ఒకరితో ఒకరితో అందరికి లేదు అందరికి ఒకరితో లేదు అంటే మన క్లాస్ రూమ్ వల్ల మిగతాళ్ళందరు వాడినే మాట్లాత తరు
ఇంక మా సెక్షన్ లో కోఆర్డినేషన్ మంచిగానే ఉందనమాట వాళ్ళే చెప్ తర్ మ్ సరే అండి.
మ్ మళ్ళీ చేస్తాను మా అమ్మ పిలుస్తంది.
ఆ సరే బ్యాగ్ సర్దుకోవాలి బాయ్